ఏం చేస్తున్నావ్
ఏముంది ఖాలీ నువ్వేం చేస్తున్నావు
ఇల్దు అస్ ఇంట్లోనే ఉన్నాను కాలీ ఇప్పుడు ఫైనల్ ఇయర్ కదా అ ఫైనల్ ఇయర్ కదా ఇప్పుడు లేదు లేదు హాస్టల్లోనే ఉన్నా
మరి వాయిస్ డిస్టర్బెన్స్ ఓస్తుంది
అవు అవునా ఒక నిమిషం
ఆ
ఆ హలో
హు హ్ హలో
ఇప్పుడు ఒకే నా
ఆ ఓకే ఏంటి మరి విశేషాలు ఎట్లా జరుగు తున్నయి ప్లేస్మెంట్స్
ఆహ్ మాకు ఇంకా ప్లేస్మెంట్స్ ఏమ్ స్టార్ట్ కాలే మిక్ స్టార్ట్ అయినయా
నాకు స్టార్ట్ అయినాయి కానీ అంతంత మాత్రమే కొందరికే వచ్చింది
ఉహు ఇప్పుడు మిక్ సేమ్ము స్టార్ట్ అంటే ఫోర్ ర్ ఫోర్ టూ స్టార్ట్ అయిందిగదా
ఆ ఫోర్ టూ స్టార్ట్ అయింది మిడ్ కూడా అయిపోయింది మళ్ళీ మిడ్స్ వస్తున్నాయి
ఆహా
అదికాదు ప్రాబ్లం ప్లేస్మెంట్స్ రావాలిగా జాబ్ అది ప్రాబ్లం అసలు మీకు మరి ఒక్కటి కూడా రాలేదా
అంటే ఇప్పుడు మాది ఎక్కడ మీకంటే ఫోర్ టు సేమ్ అంటే స్టార్ట్ అయింది మిడ్స్ అయి పోతున్నాయి మయి ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది కదా ఎమ్ చేయలేదు ఇంకేం అసలు స్టార్ట్ జేయలే ఫోర్ టూ జస్ట్ అట్ల ఇట్ల క్లాస్లు చెప్తర్రూ
అచ్చా
అ ఇప్పుడు మీకు మీకు అది పర్టి లేదు హ్మ్ కాలేజీ వాళ్ళకు అన్నీ మంచి కంపెనీసే తొ టై అప్ ఉన్నాయి అల్లకి మంచి కంపెనీ ఆ
హ్మ్ మంచేయే అంటే మోస్ట్లీ ఫైవ్ సిక్స్ టాప్ ఎమ్ ఎన్ సి యోస్తాయి తర్వాత ఇక చిన్న చిన్నయి వస్తాయి
ఉహు హు
ఆది నాన్ ఐటీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది వస్తున్నాయి అవి కూడా నాన్ ఐటి
అసమత్ నేను చెప్తున్నా కదా అసలు ఏం లేదు దీనికా
మరి మీకేంది నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏమనుకుంటున్నారు మరి లేకపోతే మాదంటే దరిద్రం పోయింది.
హా హా అదేం లేదు అంటే ప్లేస్ మెంట్స్ లోనే ట్రై చేద్దాం అని ఉండన్న ఇప్పుడు మాక్సిమమ్ మాకు ప్లేస్మెంట్స్ లా ఏము ఉంటదంటే ఇండస్ట్రీ వర్క్ ఉంటది అదే బాధా ఇప్పుడు ఇండస్ట్రీ వర్క్ అంటే గర్ల్స్ కి ఇబ్బందవుతుంది కదా బాయ్స్ కంటే పర్లేదు వాళ్ళకి టైమింగ్ షిఫ్ట్
అంటే ఇండస్ట్రీ వర్క్ అంటే ఏంటే పోయి అక్కడ పోయి ప్రిపేర్ చేయడం
ఆ ఆ ఆ ఇప్పుడు కొంతమంది మిషన్ ఆపరేటింగ్ దగ్గర ఉంటారు కొంతమంది ప్యాకింగ్ దగ్గర ఉంటారు కొంతమంది రిసీవింగ్ దగ్గర ఉంటారు కొంతమంది కెమికల్సు మిక్సింగ్ దగ్గర ఉంటారు కొంతమంది ఈ ఆ ఇవాల్యూయేషన్ ఉంటారు కొంతమంది టెక్స్ట్ంగ్ అంటే అనాలిసిస్ చేయడానికైనా ఆ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకోవడం అయినా అట్లుంటాది
హ్మ్ సో అయితే ఇది కష్టం అయితది గా
ఆ
కష్టమవుతది గా చేయనీకీ ఏమిన్స్ కొన్ని సార్లు అంటావు హ్మ్ మరీ అంటే కష్ట మైతుంది
హ్మ్ అంటే ఇప్పుడు సిస్టమ్ వర్క్ అంటే వేరు ఆ లైక్ కా అప్ ఆపరేటింగ్ మె మిషన్స్ అంటే అవి కొంచెం ఓకే కానీ ఇట్లా కెమికల్స్ మిక్సింగ్ గ రా కెమికల్ కెమ్ ప్రిపేరషన్ దగ్గర టాబ్లెట్ ప్రిపరేషన్ దగ్ ద ఉన్న అనుకో గర్ల్స్ కి ఏందంటే కెమికల్స్ కదా స్కిన్ క్రియాక్ట్ పేడమైనా హెయిర్కయినా ఎఫెక్ట్ చూపిస్తాయి
చాలా ఉట్టిగనే ఫెబ్రస్తది బాయ్స్ అంటే పర్లే లైట్ తీసుకుంటరు. గానీ
మెయిన్ గా మనము ఇగ అన్నిటి లో యూస్ చేసేదే కెమికల్స్ కదా
ఇంకా వేరే ఏదో ఉంటది కదా. మీ దాంట్లో సమ్ ప్లేస్మెంట్స్ అపార్ట్ కోడింగ్ అనుకుంట ద నీకుంటది
కోడింగ్ ఆ ఉమ్ మాకు మెడికల్ కోడింగ్ కూడా ఉంటది మరి కూడ కోడింగ్ లేందంటే ఇప్పుడు మీ కోడింగ్ నా దగ్గర లేదు పర్టికులర్గా నే మా కోడింగ్ ఎట్లా అంటే అవును మీద డిసీజెస్ ఉన్నాయి కదా లైక్ ఇద ఆ అదే రీల్స్ ఉంటాయి కదా అవి మ క్ షార్ట్ కట్ లో నేమ్స్ ఇస్తారు ఇప్పుడు క్యాన్సర్ అండి సి సీ ఉండి దానికి కొంచెం కోడ్ నెంబర్ ఉండి ఉంటది గాన్ మీరిప్పుడు కోడింగ్ అండ్ నంబర్స్ ఉండి ఉంటది అట్లా డిసీజెస్ నేమ్స్ అన్ని ఉంటయి. ఆ డిసీజెస్ నేమ్స్ అన్ని మనం కోడ్ ప్రకారంగా గుర్తుపెట్టుకోవాలి.
అనాతే
అట్లా కోడ్ ప్రకారం గుర్తుపెట్టుకొని ఒక మనకి ఏమంట్రో ఎగ్జామ్స్ రాయినికి చేయాలి దాంట్లో కూడా మళ్ళీ మనకి ప్రైమ్ టూ త్రీ సెషన్స్ ఉంటాయి. అ వీటిలో కూడా క్వాలిఫై అయితే జాబ్ వచ్చిన ట్టేంగా
మాది సేమ్ మాలెక్కనేగ మా కమ్యూనికేషన్ ఆపరేట్
ఆ సేమ్ సేమ్ ఉమ్మ్ సీన్
కోడింగ్ అన్న
అంటే మీది మాకు తెలీదు అంటే మా అంటే టీ సీ యస్ గురించి అని తెలుసు మీది మాకు ఏమి ఉండదు లేదు ఇప్పుడు మనకి కొన్ని ఆ నీకు ప్పుడు ఏదైనా హాస్పిటల్కి పోతే వాళ్ళు టైపింగ్ చేసి మనకు ప్రింట్స్ ఇస్తారు చూడు లైక్ రిపోర్ట్స్ ఇస్తారు దాంట్లో కొన్ని మనకు అర్థంగానే కూడా ఉంటాయి లైక్ కోడింగ్ ప్రకారంగా
అవును
అ ఎగ్జాక్ట్లీ అలాంటివి ఆ హాస్పెటల్సుల్లో యూజ్ జేస్తాం కదా సో ఆ వాటి గురించి మాకుంటది మీకు దేని గురించి ఉంటదో నాకు తెలీదు
మాది మొత్తం ఐ టీ సాఫ్ట్వేర్ కదా ప్రాజెక్ట్స్ ఎట్లా చేయాలి అవి
అంటే ఇ దేని గురించి ఉండది ప్రాజెక్ట్ దీని గురించి
ఇప్పుడు మేము ఏదైనా ప్రాజెక్ట్ సాఫ్ట్వేర్ లో ఏందంటే ఇది ఒక ఏమంటారు ఏదన్నా క్లయింటొచ్చి ఒక ఇది చెయ్యాలి అని ఒక ప్రాజెక్ట్ పట్టుకొని వచ్చింది అనుకో దానికి దాని బేస్టే అన్ని చూసి బేస్ చూసుకోవాలి బేస్ గా
ప్రాజెక్ దేని గురించి
ఏం దేని గురించి అంటే ఒక టెక్నాలజీ
ఊ హూ హూ
ఒక టెక్నాలజీ బిల్డ్ చేయడం ఆర్ ఎల్స్ ఒక వెబ్సైట్ దాంట్లో వ అతని అన్నీ పెట్టడం అట్లుంటదా పర్టికులర్లీ ఆదాన్ వర్ రెండు తెలుసు మొత్తం దాంట్లో మళ్ళేంది అన్నీ చూసుకోవాలె కోడింగ్ కర్ ఎగ్జిగ్యూటౌ తుందా లేదా ఒక సింటాక్స్ ఫెయిలైనా మొత్తం బోతది ఎర్రర్స్ వచ్చినా ప్రాబ్ బ్లమే ఇప్పుడు చిన్న ఇష్యూ అయినా కానీ అది మళ్ళీ హ్యాక్ జేయినికి ఈజీ అయితది సైబర్ థ్రెట్ అయితది కదా
హుమ్
ఇప్పుడు మిడ్స్ ఎప్పుడు అంటున్నారు మీకు
హ్మ్ మాకు మిడ్స్ గురించి ఏం చెప్పట్లే ఇంకా
మిడ్ వన్ ఏ కంప్లీట్ గాలే
ఊహూ
అప్ నిజమే ఈ మిడ్స్ అయిపోయే లోపు మా సెమ్ అయిపోయేలాగుంది సేన్ డేట్స్ గుడా డిక్ క్లియర్ జేసర్ అయిపోయింద్ అసలు
అని ఇప్పుడు ఒక్కటి ఎన్ని ఓస్తాయి మీక్ కంపెనీస్ ఓస్తే ఒకవేళ ప్లేస్మెంట్స్లల
వీళ్ళు అసలు చ అసలు నాకు తెలిసి వీళ్ళు ఎట్ ఏమ కంపెనీస్ తంటా అప్న్నరో మాకు తెలీదు ఈవెన్ మా సీనియర్స్ ఎన్ దన్ సీనియర్స్ ఎట్లా అంటే ఇప్పుడు వరకు మనం జాబ్ చేయాలి కదా పేరెంట్స్ సపోర్టింగ్ ఉండాలి ఏదైనా పర్లే చేస్తామని చాలా మంది వయిన వాళ్ళు ఉన్నారు హార్ లు చేద్దాంలే అని
ఆ
ఆ దాంట్లో ఏంటంటే వాళ్ళు ఎట్లా ఆ చేస్తాం అనిన్ని ఉంటారు ఇక్కడ అరిపోయిన కంట చేయట్లేదంట
అచ్చా అయితే కదా అట్లా ఇబ్బంది కదా చేయ అకున్నా క కాలేజ్కే బ్యాడ్ నేమ్ వస్తుంది
అట్లా పొయి చేయకపోవడం ఎట్లా అంటే ఇంకా మళ్ళ దారుారణం ఏంటంటే తప్పించుకొని వస్తున్నారండి గోడలు దక్కుంటా ఎందుకంటే స్ట్రిక్ట్గా ఉంటాయి అస బయటకి పంపియరు ఇలా అందరు గొడలు దూకి వస్త తనారు అంటా
ఆ ఏం వాళ్ళ స్ట్రిక్ట్ ఉండట్లే తప్పేలేదు కదా ఇట్స్ రిలేటెడ్ టు మెడికల్ హెల్త్ అన్ని చూసుకోవాలిగాద అంటే బేసిక్ ఒక ఫోర్ ఫైవ్ రావా కంపెనీస్
ఆ ఉంటే వీలా అంటే ఇది కాలేజ్ ఇప్పుడుఐతే చెప్పాలంటే మొన్న ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా ట్రైనింగ్ అని చెప్పి ఇట్లా అట్లా వచ్చి చెప్పిరు మంచిగానే అంటే మేము కూడా మ లో జాబ్స్ ఉన్నాయి మీకు ఇస్తామని అన్నారు
హ
మరి వాళ్ళు అంటున్నారు కానీ మనం వాళ్ళని మొత్తం ట్రస్ట్ చేసి కూర్చోలేం కదా
ఇన్ఫోసిస్ ఏముంటా మే ఎడికల్ దానికి మా సాఫ్ట్వేర్ అంటే మేము ఏదోటి చెప్పుకోవచ్చు
ఏమో మరి వాళ్ళ దాంట్లో ఉంది అని అన్నారు
మెడికల్ ఫీల్డ్ కి ఇన్ఫోసిస్ క సంబంధం ఏముంది అస్సలు
కదా మేము అదే అంటాండం వాళ్ళేమో ఆ మెడికల్ ద ఇట్లా కూడా అంటే మీరు మెహికల్ సంబంధించి కాకుండా దీంట్లో కూడా జేయ్యచ్ చు లైక్ మీరు నేర్చుకోండి పర్లేదు దీంట్లో గూడా మేం యూజ్ అయితద అని అంటన్నారు
ఏం జే మీరు కూడా న్ మీరు కూడా కోడింగ్ నేర్చుకో కోనీ మాక్ కోడింగ్ నేర్చుకొని మాక్ కాంపిటీషన్ ఇద్దాం అనుకుంటున్నారా అవసరం లేదు మీది మీరే మాకొద్దు మళ్ళా మీ మెడిసిన్స్ కి మాక్ సంబంధం లేదు అట్లా ఎట్లా ఇన్వాల్వ్ అయితరు ఊ అసలే జాబుల్ రాక ఆగామైతణం
ఉ ఏ వచ్చిన గాట్నే ఉంది లే
ఎం జెత్తం ఏ ఐ
ఉండనా
ఆహ్ సరే ఉ